హలో పాటలు పాడతారు బాగా విన ఇక్కడ పాటలు బాగా
వీడియో తీయకపోయినావ్
వీడియో నేను తీయ వీడియో మా అల్లుడు తీస్తాడు ఎక్కువ
తి తితండ లేదా ఇప్పుడు
తీర్తలేరు ఇవి అయితలే అయితలేదని టెన్షన్ బాగున్నది ఇక అది కాదు పో ఒకటె అయి ఉన్నది
ఆహా మాట్లాడు తడా
మాట్లాడతలే కట్ అయ్యింది ఫోను ఎందుకు అత్తలేదు నా ఫోన్ కి అత్తలేదు ఎందుకు నేను ఏం చేస్తే అత్తలేదు ఆయన చేస్తే అత్తుంది ఏమైందో ఇగ ఉ మరి ఇటు వస్తారా మేము మేము అట్టు పోయినా
వత్తం వత్తం ఎప్పుడు పోతారు
అంటే ఇక సమ్మారు ఈ వీళ్ళకి హాలిడేస్ వచ్చినాక
నా అప్పుడు అయితేనే బెటర్ అప్పుడు అయితేనే అత్తాం
మ్మ్ హాలిడేస్ వచ్చినాక కొంచెం ఎండలు మరి ఎండలు టైమ్ లో పోతారు మరి కొంచ చల్ల పడ్డాక పోతారు ఈసారి
కొంచె సల్ల పడితేనే బెటరు
అంత ముందు సలవడకనే పోయినా పోయిన
ఆ
హ్మ్ సేస్తార్ అంత గానే మరి ఈసారి ఏం చెప్తరో ఇంట్లో దేవుని శు ల దేవుని గూడ వేసుకునేది ఉంది
మేకతోనా
లేదు మే మేకలు కాదుమే మేం కోడె
పాళ కోడా
కోడె
ఆహా
కోడితోనే చేత్తం ఈ గ మేకలు గత పెద్ద లేవు వీళ్ళది, పురాతన కాలం నుంచి యెళ్లి.
మ్మ్ హ్మ్ కోడుతోనేనా
కోడితోనే
ఆహా
పెట్టుకుందామని అనుకుంటే ఆ మధ్యలో వీళ్ళకు హాలిడేసు రాలేదు ఎక్కడ వాళ్ళు అక్కడే వెళ్ళిపేయిరు ఇప్పుడు ఈ మధ్య ఈ రెండు మూడు రోజులలా పెట్టుకుందాం అని అనుకుంటన్నాం గాని
ఆహా
ఇ రెండు మూడు రోజులల్లా
ఇప్పుడు హాలిడేస్లు ఉన్నాయిగ బానే
హాలిడేస్ లు ఉన్నాయి బాగానే ఇప్పుడు సమ్మర్ హాలిడేసుల పెట్టుకుంటాం ఇగ
ఆహా
ఆ ఏమో అయి ఏమో వడిపోయినట్టు ఉన్నది ఎందుకో రోడ్డు మీద ఎతుకుతుర్రు.
ఏం వడుపోయ్
ఏమో మరి ఏంటిదో మరి తెలివదు రోడ్డు మీద లైట్లు పెట్టె ఎతుకుతుర్రు మరి.
అంటే మన లారీలల్ల కెల్లా లేకపో
లేేదు లేేదు లేదు ఏ ఏంటిదో మరి యేం ఏం అ ఆటో ఉన్నది కదా ఆటో బయట ఆటో ఉన్నది.
ఆహా
ఆటోల కెళ్లి ఇటు ఏమైన పడిపోయిందో మరి ఎట్లో దెల్వదిగ
కావచ్చు
ఆమ్ చురడి కచ్చి ఆ హ్ హుమ్మ్
బ
యా ఎత్తండు
ఆలా ఆట ఇద్దరు ఆడుతాండ్రు నేను చపాతి ఎత్తన్న
చపాతి ఎత్తన్నవా
ఆ అప్పుడెప్పుడో పిండి తడిపి పెట్టినా
ఆ
ఇక తినేటప్పుడే వేసుకుందామని
ఆనా చి నా తమ్ముని నా చి చిన్నోడు మాట్లాడుతారు ఇద్దారు
అల్లిదారు అల్స నవ్వుతా అన్నట్టున్నారు కదా ఎక్కు
ఈ చిన్నోడు మస్తు మంచిగా మాట్లాడుతుడు పెద్దకి అంటే పెద్దోకి కొంచెం ఆ మాట్లాడ మాట్లాడ అంటాడుగాని కొంచెం మాట్లాడుతుండుగాని వాడు ఇగా అట్నే ఇగ చిన్నోడుయితే బాగా మాట్లాడుతుడు
ఆహా ఆ చిన్నోడే మాట్లాత ద ఇంకా తినకు ఏ గోధుమదే పట్టియాలే జొన్నది పర్ మా మమ్మీ వటి అన్నది జోర్ న్నాలున్నాయ్
ఆ
ఇంకా పట్టిమన్నా గటుక కొంచము ఇది
ఆ ఎలా ఇది ఇవాళ అంగట్లోకి కి ఇట్లా ఆ కుండలు చిన్న చిన్న కుండలు ఉంది ఇట్లా మన మట్ కూరలే అట్నాయ్ ఆ కూరలు వచ్చినాయి మళ్ళ కుండలు ఆ చిన్న కుండలు మనం పెరిగేసు కుంత అందుకు కుండలొచ్చి నయ్ మళ్ళా ఇట్లా అదే రొట్టె పెనం కూడా వచ్చింది ఇంత నూట ఇరవై రూపాయలు చెప్పింది
ఆ తీసుకోల
ఆ ఆ తీసుకోలే నేను ఎక్కువ డబ్బులు తీసుకుపోలేదు ఎంత అన్అంటే ఇగ నూటా ఇరవై రూపాయలు అన్నది
ఆహా
ఇక ఇ నేను సప్లేకి వచ్చినా ఇక డబ్బులు లేకుండా ఇక నేను సప్డేక నచ్చినా గానీ వచ్చినాయి మంచిగా ఉన్నాయి
ఉమ్ హు తీసుకుంటె అయిపోవ్ మంచిగా
ఓ తీసుకుంటే అయిపోవ్ గాని ఇక కూరేగాళ్ల మందమే ఆడ మందమే తీసుకొని వస్తి దగ్గర నేన్
అదే మేము ఒకటి కూరకు అట్లా మట్టిది తీసుకుందాం అని చూతాన్నాం
మట్టి యా
ఉమ్ ఇక్కడ పెడుతున్నారు చూడాలే
ఓ మాకు కూడా తీసుకొచ్చిండుగాన్ కానీ మేము ఈ అది ఒక్కడే రెండు సార్లు యూజ్ చేసినాం
అవునా
ఆ మాకు ఉన్నాయి్ రెండు మట్టియ్ ఉన్నాయి్
మరి అన్ను తలే
అందులా అందలే ఒక్కసారో ఏమో
అయితే రాత్రి అన్నము పెరుగు కలిపి ఒక పచ్చిమిర్చి వెట్ తుంచ్ అన్నట్ కుండల అది తినల్లట పొద్దున
ఉ ఇట్లా చికెన్ అనడానికి ఇట్లా మాట కుండ చికెనా
ఆ కుండ చికెన్
ఆ అది అండడానికి తీసుకొచ్చింది అన్నటు కుమ్మరొళ్ళ దగ్గర నుసులే మాములే మామ వాల్లింటి కడ వేసిర అన్నట్టు
ఆ హా
చెప్తే అందులో ఒక రెండు మూడు సార్లు అనిండేమో అంతే ఇగ ఒకటి ఒకసారి తీసుకున్నారు
ఆ మరఅండలే అన్నాలే ఆ నాయే తీసుకున్నాక ఏదైనా కొత్త మురిపమే
ఆ అంతే మరి
యో నా దగ్గరా గద ఏం ది ఐస్ కుండా ఐస్ క్రీమ్లు ఉంటాయి కదా చిన్నవి
ఆ
అవ హైదరాబాద్లో వారెత్త అంటే జమ వేసుకొని పట్టుకొచ్చిన
ఆ
పెరుగుకింద అన్ అట్టే ఎవరన్నా అట్లా తినేటప్పుడు అన్ని కుండలలో పాలు పోసి అల్లనే మ ఇంతి నింత తంత తోడేసి పెడితే కుండ కుండ ఎసుకో వచ్చనే అవి అట్లనే మొరుగుతన్నాయ్
మంచిగ ఉంటది కుండల పెరుగు ఏత్తనంట ఇప్పుడుకి మా వదిన వేస్తది మా పెద్దవాళ్ళ నై స్తది గుండలలనే
మంచిగ ఉంటందట అద్ టేస్ట్ కూడా
ఆ ఏమో ఇక ఏమన్
ఇప్పుడు హైదరాబాద్ లా సపరేట్ కుండ పెరుగు నమ్ముతారు మంచిగా ఉంటది టేస్ట్ స
అవునా
ఆ పెద్ద పెద్ద ఇట్లా తట్టలెక్క ఉంటాయి మట్టి
ఆ
ఉం అల్ల తో పెరుగేసి పెట్టి ఉంచుతారు కుండా పెరుగే ఇగ దాని పేరే అందుకోసమ నా కుండలు ఓ పది రాకున్నా ఈ కుండలు అట్లనే ఉంచిన
ఆహా మరి ఏత్తే అయిపో కదా
ఉం గెయ్యాలే మా ఈ పాలు మా బిడ్డకే కావాలే ఎన్ని ప్యాకెట్లు అని దేవలిగా
స స మీ విద్యకే కావాలి అంటే ఇక అవి కొన్ని ఒకటి ఎక్స్ట్రా తెచ్చుకోర్రీ ఒకటి ఎక్స్ట్రా తెచ్చుకొని ఒకటి పా పెరుక్కే పెట్టుర్రి
కానీ ఇ ఈ ప్యాకెట్ పలుతోనే ఏం తోడేయమండి దాని బదలు ఇగ పెరిగే తెచ్చుకుంటున్నాం మా ఇ ఇట్లా పోపిచ్చుకున్న పాలయి ఇతనేవ ఎంగాకపో
ఇంట్లో ఇంట్లోదైతే మస్తు ఉంటది పెరుగు
అయితే ఇగ మా పక్కనొల్లకి పోత్తను పాలు పోత్తా అంటాను గాని ఇక మనం ఒక రోజు ఉంటాము ఒక రోజు ఉండమాయే
అ
అందుకోసం అని ఇగ ఓపించు కుంటలేనిగ చూద్దాం మళ్ళా అని స్కూల్ అయిపోయి ఊయించు ఆ స్టార్ట్ ఐ వరకు అప్పుడు ఇట్లా చూద్దామని
ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యే టైమ్లా చెప్
ఆ గదే ఇగ ఇప్పుడు ఎట్లా ఎండాకాలమేనాయే
ఆ ఇక ఉండం కదా
గదే అందు కె ఇగ మల్ల ఇగగా వ పెళ్ళలు ఇల్లులు ఎవరియన్న అయనంటే ఇక మళ్ళ అటే అయితాయ్
అదే ఇగ కొంచెం ఆ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయితే కం టిన్యూ ఉంటారు ఇగ అట్లు ఉంటారు కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ కూడా తక్కువ ఉంటది అప్పుడు యాభై
ఈ ఇక్కడ టొంబై
యాభై రూపాయలు పట్టువాలు పట్టువాలు పోత్తా అంటేనే యాభై అది కూడా
అబ్బా ఎంత డిఫరెన్స్ ఉన్నది
యాభై రూపాయలు మేము లీటర్లు తీసుకుందాం మేము మాక్ బర్రే పాలు ఇయ్యనప్ ప్డు దీస్కున్నాం
అయితే నిన్న ఆవు పాలు ఉన్నాయని చెప్ ప మా ఓనరకులడింగిండు వచ్చిన దానికోసం అని మరి ఆవు పాలు అంటే అంటే మర ఒక్కసారి ఆమెకు అట్లా ఉన్నదంటాను కదా డాక్టర్ని అయితే అడిగినాక పోతే నేను ఏం కలపకుండా పోద్దా అన్నది
అవునా ఆవు పాలు కొంచెం వేడి
ఆ వేడి గధకి అదే అ
మా మేం చిన్న మా చిన్న పెద్దోళు చిన్న ఉన్నప్పుడు ఆవు పాలు ఆగిచ్చిన పన్కి ఈ జేం అరుగలే కడ్ప్నొ ప్లేసేది
గదా ఇప్పుడు చిన్నదానికి బర్రెపాలే వడ్తలేవు కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చినదండి ప్యాకెట్ ఇవసిన అచ్చినాక నుండి ప్యాకెట్ ఇవ వచ్చినా అమోషన్స్ లో గట్టి గపోతాంది హ అంటే ఇక్కడ కూడా మేము బర్రెపాలను కొన్కత్తాన్నాము అవిటికి మోషన్స్ అయితాన్నయి మళ్ళీ ఇప్పుడు నిన్నచ్చిన నుండి ప్యాకెట్ ఏ వోశ్న
ఆ
గటిగబోతాం
ఆయిది ఆమగ్ బరే పాల్ వాడుత టున్నయి ప్యాకెట్ ఆల్వాట్ అయినయి ఉందిగ
గదె గదె ఇగ ఫస్ట్ నుండి ప్యాకెటే గదా
ప్యాకెట్ అలవా టైంది
ఇం అదే
అక్కడ అక్కడ ఒక సంవత్సరం ఉన్నప్పుడు మా పెద్ద మనకి ఎప్పుడు హాస్పిటల్ వేను
హా
సరే ఉంటున్న మరి బాయ్
ఆ ఓకే బాయ్